హాయ్ బేటా
ఉమ్ చెప్పు చెప్పు బ్లాక్ ప్యాంట్ పెట్టా చూసినవ సేమ్ ఇలాంటి క్వాలిటీనే బాగుంటది
ఏ దాంట్లో
నీకు వాట్సాప్ లో షేర్ చేసిన ఎంత ఐదు వందలు తెలుసా ప్యాంట్ మేల్ది
వ అట్లా వైట్ కూడా కొను
మ్ ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయ్ మరి ఎట్ట ఎట్టానో న మేలు గదా
చూస్తా ను ఆహహహ హ ఇప్పుడు కొన్నద్ధాంట్లడి అది ఎంత
అది కూడా అంతే ఐదు వందలే మాముూలు అపుడు ఎంత ఎనిమిది వందలు ఉండేది ఏదో ఆఫర్లు బుక్ చేస్తే ఐదు వందల వచ్చి నాలుగు వందల తొంభై ఎంత సంథింగ్ త మా ధోర్ ని
నువ్వు లోపాలుండే తెలిద్ద వాళ్ళకి
ఎందయిప్పుడు బద్రిగాడు ఇంకేసుకుందాం తెలుసా ఈరోజు ఉలికి పడతావేమోనని వేయిల అబ్బ రావ్ అయితే అన్ని తెస్తా